అ
ఇదిబడుదు ఉందా
ఉన్నన
అంటే ఏం చెప్పు అప్పుడు అట్లా చేస్తుందా వాళ్ళు
వాళ్ళు అట్లా చేసుకున్నారు
హమ్
చిన్ని చెప్తుండే లాస్ట్ ప్రైజ్ ఎంత ఉందో దాంట్లోనే చేసుకున్నారు అని చిన్ని చెప్తుండే
ఆ
ఉ
అట్లా ఇప్పుడుైతుది ఇప్పుడు చిన్న చిన్నగా అనుకుంటా
మరి ఏం చేస్తాం ఇగ వాళ్ళు వాళ్ళది ఎట్లుంటందంటే అన్న వాళ్ళతోటి మంచిగా మాట్లాడి ఇట్లా చేసేటళ్ళనే వాళ్ళు నమ్ముతారు
హమ్
మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏది ఉంటే మనం డైరెక్ట్ చెప్తాం వాళ్ళు దానికి లైట్ తీసుకుంటారు హమ్ ఆ అన్న
వినపడుతుందా
వినిపిస్తుంది అన్న
అదిే ఉంది ఇప్పుడు ఈ కట్నం అయితే కానీ ఇళ్ళ ధూల వల్లనే పెరిగింది
వాళ్ళు డైరెక్ట్ చెప్తురన్న వాళ్ళ వల్లనే పెరిగిందని వీళ్ళు అట్లా అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పినా వాళ్ళు వింటుండే
అవును
దాంట్లో కంసేకం నేను చెప్పిన దాంట్లో సిక్స్టీన్ లో అయినా చేసేస్తే నాకు కొంచెం బాధ అనిపించకపోతుండే అరే నేను చెప్పిన దాంట్లోనే చేసిరు అబ్బా అని
నేను కూడా అదే చెప్పినా మామకి
హమ్
అట్లా ఆయన అదే కొద్ది రకట్ల తక్కువలో చేస్తుండే అని ఆయన అదే బాధ పడుతుందంటె అవును అది కరెక్టే కానీ ఇప్పుడు సాగర్ మామ చెప్ప చేసిండు
హమ్
ఆ మల్లా మనం ఎట్లా ఇప్పుడు ఆయన చె
లేదన్న ఇప్పుడు అన్ని విషయాల్లో నేను బాధపడితే వాళ్ళకు పర్వాలేదు వాళ్ళు ఒక్కసారిమాట్లాడి ఒకసారి ఒక దాంట్లోనే చేసేస్తే వాళ్ళు ఆయన బాధపడద్దు నేనేమో పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినా నాతోటిగా వేరే వాళ్ళతోటి మాట్లాడిపిచ్చిరు నేను సైలెంట్ ఉన్నా ఓకే పర్వాలేదు పోని ఏదో మంచి వ్ అయితుందని నేను అప్పుడు కూడా సైలెంట్ ఉన్నా ఈ సంవత్సరం ఇంత ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళదే ఇది అవ్వాలి నేను మళ్ళీ భోజనం అయిపోయి మొత్తం ఇదయిపోయి నేనే సైలెంట్ ఉండాలి నేను బాధపడద్దు నేను బాధపడినా పర్వాలేదు కాని వాళ్ళు పడద్దు అట్లా తెచ్చి పడేస్తురు మొత్తం నన్ను
ఇప్పుడు ఇలా ఇంకా చేస్తే అట్లా చేస్తే పెళ్ళిలో అటు ఇటు చేస్తే మనం ఎవడైనా కొడతాం
ఏందో ఏమో మొత్తం ఈ దాంట్లో ఉంట ఏ నేను ఏం డ్యాన్స్ బీన్స్ ఏం చేయనన్నా
తిని కూడా బయట ఉంటది ఎట్లయినా నీ దగ్గర రాదు
ఏ లేదు ఏం జేసినా నేను అద అట్లా డ్యాన్స్ గీన్స్ ఏం చేయను పోయి వంటకాడ పోయి కూసుంట డైరెక్ట్
అంతే అంతే ఎందుకు వంటగాడ ఏ మనమిద్దరమే మాల్ మసాలా కస త్తం మనమే పోవాల్సి ఉంటది అనుకుంటా
ఆ అట్లనే తిరుకుంటా బోయి కూసుంటా నేను ఇంట్లో అవ్వాల ఇంటికాడ డ్యాన్సు ఎంజాయ్ ఆ సిచ్యువేషన్ లేదా నాన్న అది అట్లా ఉంచలేదు నన్ను ఇప్పుడు మరదలు పెళ్ళి అంటే ఎంత మంచిగా ముందుండి నేనే చూసుకుంటుండే మొత్తం
అవును
నన్ను ఆ స్టేజ్ లో ఉంచనే లేదు వాళ్ళు అమ్ ఎంత హ్యాపీగా ఉంటుండే నేనే ఓ ద్దు అబ్బాయితోనే చేయండి కానీ నేను చెప్పిన దాంట్లో అయినా చేస్తే నేనన్నా కొంచెం హ్యాపీగా ఉంటుండే కదా
ఆ అవును
వాళ్ళు అం ఎవ్వరు బాధపడిన పర్వాలేదు అందరు హ్యాపీగా ఉండాలి కానీ అరవింద్ ఒక్కడే బాధపడాలి అన్నట్టు చేస్తుండ్రు ఇంటికి వచ్చిండ్రు మళ్ళీ ఆ మోహన్ పట్టుకొని వచ్చిండ్రు
ఎప్పుడు
అది మ్యాటర్ నేను ఒప్పుకోకపోతుండే గదా అప్పుడు
నన్ను సంజాయిస్తూరు మొత్తం అంతా కూర్చొని నువ్వే గ పెద్దా అంతా నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా అని నేను చెప్పినా నేనేం చేయట్లేను నాకేం బాధ లేదు మీరు ఎట్లన్నా చేసుకోండి అని జెప్పేసిన ఉమ్ ఇప్పుడు చిన్ని మ్యాట్ మేటర్ స్టార్ట్ చేసిందే నేను కానీ నాతోటి ఏం చెయ నే నేను చెప్పింది ఏం కాలే ఆడ అట్లా చేసి పడేసిండ్రు ఏం చేస్తాం
ఏ నువంత ఆలోచించకు మంచిగా మంచిగా ఆలుపుకునే వాళ్ళకు
లేదన్న కానీ నాకు గూడా బాధేస్తది గా అన్న
ఏడ్చేయ్ అది తప్ప
ఉన్న ఒక్క మరదల్ పెళ్లిలో ఇట్లా చేసిండ్రు ఇప్పుడు వేరే వాళ్ళది ఎంత మందిది ఉన్న నేను పోయి ఆడ చేయలేను గదా
అవును
వేరే వాళ్ళు ఏం చేస్తారు అరే బావా పిలుస్తారు ఏదో నేను బోతా కూచుంటా అయిపోతది దీంట్లో అనీ దీంట్లో ఆప్షన్ నాకు లేదు కదన్నా చేసేది మొత్తం నేనే అయుండాలి అనేదే నా ఇదన్నట్టు
అవును కదా
మనకు వాళ్ళతోటి ఏమన్నా కోపం ఉందా ఓ వాళ్ళతోటి చేయొద్దూ వాళ్ళది చెడగొట్టాలి అని మనకేమన్నా ఉందా
ఏం ఉండదు అట్లా ఎంత ఎందుకుంటది
ఆ నేను మంచి అయిపోవాలి ఎందుకు ఊరికే బాధపడద్దు అని నేను చూస్తే వాళ్ళేమో నన్నే లైట్ తీసుకుంటుర్రు
ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారా అడుగు మీకే అడుగుతున్నారని
ఏం అడుగుతుర్రు అన్నా ఏం అడిగిర్రు చెప్పు పోనీ ఇక ఏం చేస్తాం
వెయిట్ చేసేప్పుడు మంచిగా ఉంటే మంచిది
మంచి ఉంటే మంచిది మంచిగా లేకపోయినా ఇక మనకు బాధేస్తది మనం ఏదో మాట్లాడతాం మాట్లాడే ఆప్షన్ ఉంటేనే మన అనుకున్నాం కాబట్టే గా అన్నా హ్మ్
అంత ఆలోచించకు పోనీ అది ఏమాదే అది లైట్ తీసుకో
కెళ్ళి పోవట్లేదు అసలు నాకు ఏమనిపిస్తుందంటే అసలు నేను ఏం తప్పు చేసినబ్బా అట్లా అనిపిస్తుంది
అసలు ఆ రోజు పోకపోతే బాగుండే నువ్వు
అదే అన్న ఆ రోజు అస అసలు పోకపోయినా బాగుండుండే లే అసలు నేను ఆ పెళ్ళికి రాకపోయినా బాగుంటుండే ఏదో దూరం నుంచి మంచిగా ఆ అయితుందా అయితుంది అంటే మనం మంచిగా పోయి మాట్లాడి ఓ అళ్ళ దాంట్లో కూర్చొని వచ్చేస్తుండే నాకి ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది అబ్బా అదంతా చేసింది పెద్ద ఇదయిపోయిందని అని అనిపిస్తుంది మంచి చేయడానికి పోతే మన మీదన వస్తదని చెప్తారు కదా అట్లా అయిపోయిందది
ఏ ఎంత ఆలోచించకు ఇప్పుడు నువ్వు ఏదైతే అది
మ్మ్ అది ఓకే అన్నా కాని అది మైండ్లాకెళ్ళి పోవాలి కదా వూకే అదే ఆలోచన అదే ఆలోచన అనిపిస్తున్నది ఎవరికి చెప్పలేని పరిస్థితి ఎవరికి చెప్పట్లేదు నేను ఇక నీతోనే చెప్తున్నా మొత్తం అంతా అశ్వినికి చెప్తే ఇక వాళ్ళతోటి వాళ్ళు మంచిగా అయిపోవాలని చూస్తుర్రు అది ఇది మనమ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో వాళ్ళ
నువ్వు నువ్వు ఇట్లా బాధపడుతున్నావని తెలిస్తే ఆమె బా బాధ పడుతది ఇంకా
పడతలేదు వాళ్ళు బాధపడతారా అన్న మొత్తం వాళ్ళు వన్ సైడ్ ఉన్నారు వాళ్ళు అంతా వన్ సైడ్ ఉన్నారు వాళ్ళు అంతా ఒక సైడ్ ఎట్లా పీఏ ఒక్క ఫ్యాక్టరీలోకి వెళ్ళి తయారయినట్టు ఉన్నారు అందరు
ఏ ఏంటుంది అమె అట్లా చెప్తే
మొన్న ఏమైందంటే నేను ఇక్కడ నుంచి రావాలి కదా వంకామది నుంచి
అవును
నాకు మామ కాల్ చేసి వెళ్దామంటే ఆ నేను ఎక్కడికి రావాలి అని చెప్పిన అంటే ఇప్పుడు కొత్తపల్లి రావాలా లేకపోతే గున్నూర్లో ఉండాలా జైనూర్ కి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో నేను చెప్పిన అశ్విని ఎట్లా తీసుకుందంటే ఆహా ఎంగేజ్మెంట్ కి పోతుర్రు అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నావ్
అరే బాపే
అట్లా తీసుకుంది
కత్త కత్త అవు అని చెప్పినావు కదా
ఆ కత్త కత్త ఆవు అని చెప్పిన
అంతే కదా అది కరెక్ట్టు కదా
ఉమ్ అట్లా తీసుకుంది నేనేం చెప్పినా అంటే కతావు అని ఇట్లా చెప్తాం కదా మనం అట్లా చెప్పినా నేను
అ నీ అట్లా మరి అంత ఆ
మామ అన్నాడు బండి పంపిస్తా ఇంటికి వచ్చేసేయి అంటే సరే పంపించేయి నేను వచ్చేస్తాను అని నేను చెప్పేసిన
ఉమ్
అదే దాన్ని ఆమె పట్టుకున్నది
దా ఇగ అత్త ఉంటద
నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడతాలేవు
అట్లా ఆలోచిస్తే బో ధరే దా
ఇప్పుడు అట్లా అయితే మళ్ళీ ఇప్పుడు వెహికిల్ వెళ్ళిపోయింది కదా నిన్న ఈ రోజు మ్యాటర్ చెప్తా నువ్వు నెక్స్ట్ కాల్ చేయి నేను చేస్తా ఇగ
చెయి నువ్ చెయి సరే మరి